హలో
ఆ హలో హలో హాయ్ అండి
హలో
హలో
హాయ్
స్తుందా
ఆ వినిపిస్తుంది
ఆ హాయ్ అండి
హాయ్ ఎన్ని రోజుల నుండి కార్యాలో పని చేేస్తున్నావు నువ్వు
సిక్స్ మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాను బట్ మరి నాకు అయితే వన్ మంత్ టాస్క్ వచ్చి మళ్ళీంత ఏం రాలేదు
ఓకే
అవును ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాం
ఆ ఫెస్టివల్ గురించి మాట్లాడుదాం
ఆ ఓకే అండి స్టార్ట్ చేస్తారా మీరు
ఓకే అండి
ఆ
మీది ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం మీకు
ఆ నాకు పర్టికులర్గా ఏం లేదు కానీ వినాయక చవితి అండ్ దీవాళి అంటే చాలా ఇష్ టం
ఎందుకండి
వినాయక చవితికి అంటే మనం వినాయక విగ్రహాలు చాలా పెడతారు కదా
అ
అవి అన్ని ప్లేసెస్ లో కెళ్ళి విజి అంటే ఒక్కొక్క స్ట్రీట్ లో ఒక్కొక్క టి పెట్టేసి అంటే ఆ ఏమా మాది పెద్దది మాది పెద్దది ఎన్ని ఇంచేసుంది అని చెప్పేసి ఆ చెప్ పోటా పోటీగా పె ట్టుకుంటు ఉంటారూ కదా అలా ఒక డిఫ్ రెంట్ స్టైల్స్ లో చేస్తా ఉంటారు ఒక్కొక్క రక రకంగా ఉంటది కలర్స్ స్టైల్స్ అన్ని ఉంటాయి అన్ని ఎల్లి విసిస్ విజిట్ చేయచ్చు ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో డీజే సాంగ్ పెడతారు డాన్సెస్ ఉంటది. ప్రసాదం తినొచ్చు అందుకు అది ఇష్టం ఇంకా దివాళి